ఓకే తిన్నారా?
తన్నాండి మా ఫ్రెండ్ ఎవరితో మీ మాట్లాడుతవిన్పిస్తుందా
ఏంటండి?
నా ఫ్రెండ్ ఇంతసేపు మీతో కాదండి మాట్లాడేది
లేదండి
వాళ్ళ మమ్మీతో అనుకుంటా
పడుకోలేదా
కాలి గుండి బయట గూర్చున్నానన్నాను ఆలో
బయట కూర్చున్నారా ఏంటండి ప్లాన్స్ మరి
ఏముందండి ఇగ ఇప్పుడు డిన్నర్ జెసేసి పడుకోవాలి
పడుకోవాలి ఇంట్లో గిన్నెలు తోమరండి
ఇ డిన్నర్ చేశాక కొద్దిగా కడుకుంటె కతం
అట్లేమ్ కాదు
ఏం వండుతారండి డిన్నర్ కి ఏం వండారు
టమాటో కర్రీ చేసామండి
అవునా నాకు ఉల్లిగడ్డ ఆకు అలాగే టమాటా ఉల్లిగడ్డ ఆకు కూర ఎలా వండాలి చెప్పండి? వంట నేర్పియండి
ఉల్లాకును ఎగ్ హ
ఎగ్ ఏమో మరి మ మమ్మీ మస్త్ ఒండుతాదండి
చెప్పండి నా కూడా కొంచెం
మమ్మీ బాగా జెస్తది ఉల్లిగడ్డది అది
ఉలవచారు
నేను రెసిపీ కనుకోని మీ కు జెప్తాను ఎలా జెయ్యాలి అని చెప్పేసి
మీకు కూడా కొద్దిలా ఐడియా లేదా అండి
లేదండి నాకు ఐడియా ఫస్ట్ అది ప్యాకెట్లో ఆయిలెంటి లేస్తార మరి ఆ ఆయిల్ ల ఏంపరా ఫస్ట్ ఎగ్ సపరేట్ ఎంపుకోవాలన ఏం వాసింగ్ తెలీయదు మీర ఏమంటున్నారు ఉల్లాకున్ను ఎగ్గే గదా
ఉల్లాకు ఎగ్ కూడా వండొచ్చండి
ఆ
ఉల్లాక్ ఎగ్ కాంబినేషన్ బాగుంటది మీరేం అడిగారు ఉల్లాకును
ఉల్లాకు నార్మల్ ఉల్లాకు అడిగాను ఎం గూర మరి మీది
మాది ఈ రోజు టమాటో అండి
టమాటో ఉత్తి టమాటా
టమాటో లేదండి
అండి
మార్నింగే తింటా నేను మార్నింగ్ లంచ్ ఈ పప్పు విత్ ఎగ్ ఆమ్లెట్ తిన్నాము సో ఇప్పుడు మళ్ళీ ఎగ్గే తింటే
ఎగ్గు ఫుల్లు ప్రొటీన్ రోజుకొక రోజుకొక మే ఒక ట్వంటీ తినేవాన్నిశతెలుసా మీకు కిను
లేదండి మేము డైలీ ఒకటే వన్ ర్ టూ దింటాం అంతే
ట్వంటీ ఎగ్స్ ఇంటే ఏమైతది తెలసా అండి లేదండి కొవ్వస్తదండి
అవును ఇగ బక్కకున్నోళ్ళకి కొవ్వొత్తే ఏం గాదండి మొత్తం లడ్డులెక్క కనబడతర్ ఉహూ తిరుపతి లడ్డు కంటే ఇంకా పెద్దగా కనబడతారు
అరుణాచలం మేడం
ఆ అరుణాచలం లడ్డులెక్క గనిపిస్తారు
మీకు
ఇరవై లడ్డులు దింటే ఎంత ఎంత లావండి ఇరవై గుడ్లు దింటే
తాగింటారు అండి మీరు ఎప్పుడో ఒకసారి
హూ
ఎప్పుడు ఫేవరెట్ ప్రసాదం ఫ్రమ్ ఎనీ టెంపుల్
తిరుపతి లడ్డు ప్లస్ అన్నా శబరిమలై ప్రసాదం ఇష్టం మీకే కర్రీ ఫేవరెట్
నాకు తిరుపతి లడ్డు
అవునా
తింటారా అండి బానే మీరు తిరుపతి లడ్డు
అర్ధం గాలేదండి
దిప్మతి లడ్డు బానే తింటర
ఆ తింటా అండి బానే ఒక హాఫ్ లడ్డు దిని ఇంత మరి నాకు లైక్ షుగర్ బడదు సో ఎక్కువ దినను హాఫ్ బ్రెడ్ అదొక్క అంటే నార్మల్ గా మంచి